హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు
ఏ ముందు ఇస్తారు ఏం లేదు మీరేం చేస్తారు
నేను ఏమి చేస్తా నను మమ్మీ ఏ మిషన్ కొడుతుంది అయితే చూస్తున్నా
అవునా
ఉ
మీరు కుట్టండి
ఆ నేను కుదుతాకాని ఇప్పుడు కుట్టలను అప్పుడప్పుడు బాగా తక్కువ
ఆ మీ సైడ్ స్టిచ్చింగ్కి ఎంత డ్రెస్కి
ఆ డ్రెస్కి డిజైన్ బట్టి ఉంటది నార్మల్ అయితే టూ ఫిఫ్టీ
హుమ్
డిజైన్ లో అవి ఉంటే త్రీ ఇలా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇలా ఉంది మమ్మీ అయితే ఇలా తీసుకంటది బయట వాళ్ళదే తెలీదు
అంటే బ్లౌజులు గుడా కుడతారా మీ మమ్మీ
ఆల్తు బ్రెస్ట్ ఫ్రాకు
హ ఫ్రాకా అంటే అన్ ఆల్ డిజైన్స్ పెడతరా ఓన్లీ డిజైన్స్ పెడతరా అం అంటున్న ఫ్రాక్ కి హుమ్ హు
అ నికచ్చా స్టిచింగ్
లేద్ సిస్టర్ రాదు
అయ్యో కొంచం కొంచం వస్తదా అయినా చాలు మనది ఏమన్న ప్చ్ కుట్టుకోవచ్చు ఒకవేళ
ఆ ఆ అట్లయితే ఓకే అట్ల చేసుకోవచ్చు అంటే నార్మల్గా సైడ్ స్టిచ్చింగ్స్ ఉంటాయిగా
హుమ్
అంతే
ఏ ఎగ లాలి నెలవరికి మాంగో నాకుడ కావో
అడ్డము చేత ఏదో అన్నరు
ఆ అదే మన మనకి కొంచెం కావస్తే చాల్దూ అంటున్నా
హుమ్ అవునవును కనీ మిస్ తినుండాలి ఎంతైనా గూడ
ఆ
అది లేకపోతే ఇంకా మనమేం చేయలేం గదా
అవు
మళ్లీ ఇయ్యమంటే ఇయ్యారు కదా
ఇయర్ ఒకసారి రెండు సా ఇస్తారు తర్వాత అది కరాబైంది ఇది అయింది అంటారు
హ అవును
హ మీ మమ్మీ ఏం చేస్తుంది
ఏముంది సిస్టర్ ఏమి లే ఇంకా సమ్మరే కదా నార్మల్గా ఉండడమే
ఇంక నాకు
ఇంట్ల ఉండడం అంతే పనికినికి ఏమంది వెళ్తారా శిస్ ఆత్మ బయట ఎల్లారా
అవును మీ మీర్ సైడ్ వెళ్తారా
ఆ మా అమ్మ వాళ్ళు వెళ్తారు పని ఉన్నప్పుడు బాయి దగ్గరికి
ఆ మని మేమ్ ఎలమగ
హ అంటే మీ వర్కు కూడా వెళ్ళారా
వర్క్ అంటే ఏమి ఉండది ఎక్కువ షాపింగ్ లో అదే ఉంటది ఇంకా ఏమి ఉండది ఏమనా తెచ్చుకోవడం అయితే ఇ ఇప్పుడు ఉంది కదా డిమార్ట్ కి అవి ఇవి అక్కడ నుంచి ఒకసారి చె కుంటం అయిపోతది
ఫార్మింగ్ ఇట్లా ఉందా సిస్టర్ మీకు
ఆ లేదు
మీ ఫ ఫాదర్ ఏం చేస్తారు
ఫాదర్ బిజినెస్ బిజినెస్ చేస్తాడు
క్రాపా
హ
క్రాప్ అంటే
బా అంటే పాతమ్మతి తీసుకుంటారు అన్నటు
అవునా అంటే మీకు షాప్ ఉందా లేదంటే విలేజ్ రైలింగ్ క్లాత్ అ అదే ఐరన్ అంటారు కదా అదే
ఆ అదే అదే హమ్ ఇంక చెప్పాలి జొతోతగేంటరా మరి మీరు
అర్థం గాలా
రూ అబ్సా తాగుత అన్నారు కదా తాగి
సిస్టర్ ఆగలేదు ఇంకెప్పుడు తెచ్చుకుందాం అనుకున్నా ఒక మా పోతున్నా ఫస్ట్ అయితే
ప పింక్ కలర్ అంట సది
అర్ధం కాలే ఏం కలరు
కలర్ ఉంటది
పింకా
నీళ్లలో వేసుకుంటే పింక్ కలర్ అవుతది పింక్ పింక్
అంటే అ వాటర్ లో వేసుకొని తాగలనా
వాటర్ న వేసుకోవాలి సియా సీడ్స్ నాల పడుతం కాదా దాన్ తర్వాత కొంచెం వేసుకొని తాగాలి మంచిగ ఉంటాయి
ప్యాకెట్ లాగా వస్తుందా బాటిల్కి కోస్తాద
స్టది
అంటే ఆ బాటిల్ దాన్ని వాటర్లు వేసుకొని తాగాలనా
కలుపు కోవాలి
ఆహా ట్రై చేయాలి అయితే ఈ మధ్యలో ట్రై చేయాలి
హమ్
అ
ఎం చేస్తారు
ఏముంది సిస్టర్ చెప్పాలి ఇంకా ఎల్లుండే ఉగాది ఉంది
అవునా ఏం చేస్తారు మరి మీ ఉగాదిలో
పచ్చడి చెస్తారు ఉగాది పచ్చడ
అవునా ఏమేం చేస్తది. మరి మీ మమ్మీ
ఉగాది పచ్చడడి వున్నబచ్చాల అంటారు
ఉ
నార్మల్ గా బెల్లం తోటివున్నుపప్పు తోటి చెస్తారు అవి అవి చేసుకుంటారు ఇంగేవరైనా చేసుకునే వాళ్ళం అప్పాలు చేసుకుంటారు
ఆ
ఆ రోజు మటన్ తెచ్చుకుంటారు
మీరు హెల్ప్ చేస్తారా మీ మమ్మీకి
ఇంగ నా మూడ్ను బట్టి ఉంటాది సిస్టర్ అది చెయ్యాలని ఉంటే చేస్తా లేకపో టాస్కులు చేయనింగ
అవున
ఆ అ
ఏం పచ్చడ మామిడికాయ, టమాటా
ఆహా అట్లా కాద్ దు పచ్చడా అంటే చింత పండు పచ్చి చింత పండు కొంచెం చింతపండు. ఉమ్ కొంచెం మామిడికాయే కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఉమ్ ఉ చింత అది ఉంటది కదా వేప పువ్వు వేప వేప పువ్వు, కొంచెం బెల్లం. అట్లా షడ్రుచులను ఉంటాయిగా
అట్లా ఎస్కొని చేసుకుంటాం. షెడ్రుస్లు అంటే ఏడు ఉంటాయి. ఏడు రకాలుగా కలిపి చేసుకుంటాం అట్లా
ఆహం నేను ఇప్పుడే వింటున్నా అన్నట్టు రేసట్
ఆహా పచ్చడి అంటే మీరు అట్లాంటి
అ అంటే అదే మ్యా మామ్ అయితే అలాగే ఉంటది కదా
అవునవును దాన్ని పచ్చడా అంటా దీన్ని పచ్చడి అని అంటారు, కానీ ఈ పచ్చడి వేరే అది వేరు ఓకే ఆ
రోజులు ఉంటుందా మరి
అర్ధం కాలే ఓహ్ క్క రోజు అన్నారా
అంటే తర్వాత చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అలా
అందరికీ ఒకటే రోజు ఉగాది అంటే మీ దాంట్లో అట్లా చేసుకుంటారా
ఆమ్లెట్ చెయ్యం మిగతాన్ని చేస్. కొచ్చు అన్నట్టు.
అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చా.
ఎప్పుడంటే మన్, ఆ మంత్ లో ఇచ్చేసుకోవాలి. ఈరోజ్ చేసుకోకపోతే రేప్. కుయిలా. డేస్ ను బట్టి ఫినిష్ చేస్తాను.
అవ్. మరి మీరు పండుగ రోజే చేసుకున్. టారా మీ ఇష్టం ఉన్న రోజా.
ఉమ్.
ఉమ్ అర్ధంగాలే సిస్టర్.
ఉమ్ అర్థం కాలే.
పండుగ చేసుకోవాలి అంటున్నా.
ఒక్క రోజులోనే.
పండుగ ఉన్న రోజే పండుగ చేసుకోవాలే, తర్వాత అంటే ఇగా. మంచిగనిపియ్యది.
ఉ
లే ఉమ్. మీరు కూడా ఆరోజు చేసుకుంటురు కావచ్చు.
ఆ ఇంగా మాది ఏ పండుగ అయినా కూడా ఆ పండుగ రోజే చేసుకుంటుడు ఉంటది. ఇష్టంఉన్న రోజు చేసుకుండు ఉండదు.
అవునా.
హుమ్మ్.
అలా అయితే మంచిగానే ఉంటది. అందరోస్తారు ఆ. అందరోస్తారు కదా.
స
ఉమ్. ఈ పండుగా అయితే వొస్తారా.
ఉమ్ ప్రతి పండుగ అట్లాన్. చేసుకుంటారు సిస్. వేరెవ్వరైన. గాది ఎక్కువ అంటే, ఇంగా బతుకమ్మ ఎక్కువ. అంతే.
భారి పండుగ ఇప్పుడు రేపు ఉంద
రేపు కాదు సిస్టర్ ఎల్లుండి నైంటీత్ కుంది అ
నైన్టీన్ రోజునే అందుతదా మీ మమ్మీ పచ్చడ
అర్దం కాలే
నైన్టీన్ రోజునే కుకింగ్ చేస్తారా మరి
ఆ అది కుకింగ్ కాదు సిస్టర్ జస్ట్ వాటర్ లెక్కనే ఉంటది
అవునా ఏమో మరి చూడాలి
పండులో అంటే చింతపండు వాటర్లా ఇవన్నీ ఇత్తరు అట్లా
ఆహాహా ఆ ఇప్పుడు అర్థమైంది
అ ఓకే సిస్టర్ మరి
ఓకే థ్యాంక్ యు
ఊ బాయ్